నమస్కార మండి ఏం చేస్తున్నారండి
ఏం చేయడం లేదు మీరేం ఈ రోజు అంతా చానా బిజీగా ఉన్నట్టున్నారు.
ఆరు గంటల వరకు పొడుకోన్నానండి నేను
ఉ ఆ సాయంత్రం ఆరు వరకు పొద్దున్నుంచి
అవునండి పొద్దున్నే మధ్యలో ఒక పదకొండు పన్నెండు గంటలకి మీ స్నేహితురాలు చేయికోసుకున్నట్టు వీడియో కాల్ చేసి చూపించారండి
మా స్నేహితురాలు కోసుకునింద కాదు మా స్నేహితు రాల్ వాళ్ళక్క
లేదండి
అవునా కాదు వాళ్ళ అక్క అని చెప్పింది నాకు
లేదండి మీ స్నేహితులదే కోసుకునిండి ఆ ఎడమ చేతికి బొటన వేలు
నాతో అబద్ధం చెప్పదు
మీకు అర్ధం అయ్యి ఉండదండి
అవునా
ఉ మీ స్నేహితురాలకి చేయి కట్ కోసుకుంటే వచ్చామండి మాడి పండు ఇంకో చేతిలో పెట్టుకొని ఎడమ చేతిలో మాడి పండు పెట్టుకొని కుడి చేతితో కోసుకునిందండి అది కూడా మురుధేశ మురుధేశ్వరి నుంచి తెచ్చిన చాక్తో కోస్తుం కునిందండి ఉమ్ ఎంత డెడికేషన్ ఉండాలి ఆ అదే అండి రెండు పీకాము గదంతా క్లీన్ చేసి
రెండు
అవునండి ఏమండి ఎందుకు నమ్మరండి మేము పీకామంటే
ఆ మీరు పీక్కకోండి ఫస్ట్ పక్కన వాళ్ళని మళ్ళీ పీకుతాడు
ఉ సరే అండి
మీరు యాడా పీకిండరు ఊకె అన్ని చెప్తున్నారు
మీరు రండి ఈ షటిలు మొండి చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ మొండంతా ఆడుతున్నారు మీ ఫ్రెండ్
ఆ పాప మొండిదే అండి
అవునండి నేను గెలిస్తే కొట్టి కొట్టి నేను గెలిచానని చెప్పు నేను గెలిచానని చెప్పు అని చెపేసిపోయిందండి
దొంగ దొంగ ఆ ఆటలు నేను ఆడనని అని చెప్పండి అప్పుడు ఆడుతది మనుసలుగా
ఇంకోసారి ఆడినండీ చెప్పాను ఇంకోసారి మీ తాన్న మీరే మీరే గెలిచినారు అని చెప్పేసి
ఉ మర మీరు
బ్యాట్ల చేశాను నాకు సంబంధం
ఇది పంపించేయింది బ్యాట్ లో మీకు ఎందుకు వద్దు ఇం వద్దు అంత గొడవైనాక లేదు మా మా మీరు ఎవరైనా పిల్లని పిలుచుొని ఆడుకుంటాం
అంతే పిల్లల తో ఆడుకోవాల్సిందే అండి
అంతే ఇంకేం చేస్తావ్ ఏం చేయలేం ఉ
చెప్పండి
మీక అక్కడ అదేంది ఎస్క్యూజ్ స్క్యూస్ క్యూ నేను స్క్యూస్ ఫైటర్స్ తెలుసా
తెలుసండి
హే నిజం గా తెల్సా
నేను అక్కడే అండి కోచింగ్ తీసుకునింది
ఫైవ్ డేస్ లోనా
అవునండి
ఎక్కడ అది కేర్పురం లో ఉండేది
మా తాలిలో ఉండేది తెలుసు కేఆర్పు లో వేరే అక్కర్ చేసింది అది తెలుసండి
ఆహా మరి ఇంకే ఏమి మీక ఏమి బాగా ఇచ్చినారా కోచింగ్ అంతా
ఇయ్య లేదండి స్కేలు చెప్తారండి ఒక నెల రోజులు బాగా ఉంటది అదే ఉంటది గేమ్స్ క్లాస్లు ఉండవు
గేమ్సా
హ
గేమ్స్ ఉంటాయ్
ఫస్ట్ వన్ మంత్ బాగా చెప్తారండి టూ అవర్స్
ఆ
డైలీ టూ అవర్స్ లాగా ఫస్ట్ వన్ మంత్ టూ అవర్స్ లో వన్ అవర్ ఇ వాడు వచ్చే దానికి హాఫ్ అన్ అవర్ అవుతది వాడు వెళ్ళిపో హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోతాడండి ఆ వన్ అవర్ సోదే ఉంటది
మరి డబ్బులు ఎంత కట్టినారు మీరు
నలభై వేలు కట్టామండి
వాయమ్మో
ఉ ఒక్కరికి మా బ్యాచ్ లో ఒక్కరికి ప్లే జాబ్ రాలా
అది మరి ముందే తెలుసుకొని జాయిన్ అవచ్చు కదా మీరు
చెప్పారండి వినలేదు మనమే
బాలేదని చెప్పినా కూడా వినలేదా
ఉమ్ అందుకే నేను అందరి సజెస్ నేనే చెప్తానండి అడుక్కుంటానండి కోచింగ్ సెంటర్ల వద్దు ఆన్లైన్ లో నేర్చుకోండి కోచింగ్ సెంటర్ల వద్దు ఆన్లైన్ లో నేర్చుకోండి అని చెప్తామండి
ఇప్పుడు మార్తల్లి లోని మా ఫ్రెండ్ ఒక పిల్లోడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండు ఖుషి ఇన్స్టిట్యూట్ అని చేయన్నారు ఆయన చా బాగా చెప్తున్నారుంట ఆన్లైన్ లో వద్దు అసలు మీరు రెండు రోజులు వింటారు తర్వాత వెళ్ళిపోతారు. అని ఇప్పుడికైతే బాగా చెప్తాన్నా టా సాఫ్ట్వేర్ కూడా ఫ్రీ గా ఇ ఇకి ఇచ్చినారంట ఈ లింక డబ్బులు కూడా కట్టలేదుంట
ఎంతగా ఎంత అన్న చెప్పారంటండి ఫీజు
అదే ఫీజు ఇంకా చెప్పలేదు అన్నారు.
ఫీస్ ఫీజు బట్టి జాయిన్ అవ్వాలి ఇప్పుడు సాఫ్ట్వేర్ నీకు రెండు వేల ఐదు వందల అండి పోని ముప్పై వేలు ఫీజు చెప్తారండి అ అర్థం చేసుకోండి ముప్పై వేలకులో రెండు వేల ఐదు వందలు ఎడికిపోతుదండి ఫ్రీ గా ఇయ్యకుండా ఎట్లా ఇస్తారు. విత్ సాఫ్ట్వేర్ అని వాళ్ళు చెప్తారు
అంటే వీళ్ళు ఇంకా అమౌంట్ కట్టలేదు వాళ్ళు అప్పుడే సాఫ్ట్వేర్ ఎక్కించేసినారంట
వాళ్ళు అంతే అండి స్టార్టింగ్ అమౌంట్ కట్టకపోయినా అంతే ఎక్కిచ్చేస్తారు చెప్తారు ఏం చెప్తారంటే ఫస్ట్ జాయిన్ అవ్వండి మళ్ళా కట్టువచ్చు ఇన్స్టాల్మెంట్ లెక్కన కట్టచ్చు అంటారు
ఆ
ఆ సరే అండి నువ్వు పోయి కమిట్మెంట్ ఇచ్చేస్తావు నీ జాయిన్ అవుతా అది అని మళ్
ఊ
లో రూపీ డెసరు బా ఫీస్ కట్నాక డెబ్బై ఏలు ఆడ బడిపోతది సుకోదు నువ్వు మీరే కష్టపడాలి పక్కా వాళ్ళేం హెల్ప్ చేయరు
ఊహూ అయితే ఫీస్ కట్టేవాడు క్కూ మిమ్మల్ని పట్టించుకుంటాం అ మాక్
ఊ మాకు ఇంట్రెస్ ఉండయండి అదే ప్రస్ ఇంకేం లేదండి మాకు ఇంటర్వ్యూస్ అయిందండి నేను డైలీ ఇన్ ట్రి జరుగుతాయి ఇక్కడ మీకు సర్టిఫికెట్లు వస్తే రెస్పిరెంట్ ప్రో అని కంపెనీ ఉంది ఈడ మా దగ్గరలో పన్నెంటికి కిలోమీటర్ లో హెబ్బల్ దగ్గర అక్కడికెళ్ళారంటే ఆ కంపెనీలో ఇంటర్వూస్ జరుగుతున్నాయి వాకిన్సు ఎళ్ళి వస్తుంది కన్ఫార్మ్ జాబ్ జస్ట్ బేసిక్ త్రీ రౌండ్స్
దేని మీద అసలు ఏ రోల్ మీద
ఆ అది డెవలపింగ్ రోల్ అనుకుంటా అండి ఏం లేదే నీ హెచ్ ఆర్ అడుగుతారు మీకు ఫస్ట్ సెల్ఫ్ అంట ఫస్ట్ రౌండు సెండ్ రౌండ్ హె
ఫినాన్స్ మీద ఉండా ఆహా రోల్ ఏంది రోల్ రోల్
రోల్ ఫినాన్స్ అన్నీ బయట పైన ఉన్నాయంట అండి
అన్నీ దాన్ల మీద ఉన్నాయంటనా
అవునండి
ఫినాన్స్ మీద ఉంటే చొప్పండి కన్ఫర్మ్ వస్తాను నేను
చెప్తామండి కనుక్కుంటున్నామండి మేం కూడా కనుక్కుంటే మీ మాతో పాటు మిమ్మల్నీ తీసుకోని వెళ్తాం
లక్షణంగా వస్తా ఫినాన్స్ మీద అయితే చూడండి
నేను చెప్పేది అదే అడుక్కున్నాను మా ఫ్రెండ్స్ ని కూడా అడుక్కున్నాను బీ టి ఎం లో జాయిన్ అయ్యారు ముందు జాయిన్ అయ్యి ఊర్కే లైఫ్ పైన ఇంట్రెస్ట్ చే పోయ్యే ఇంటికెళ్ళిపోయారండి ఒకడు ఇంట్ల లైఫ్ పైన ఇంట్రెస్ట్ ఎళ్ళి ఇం బి టి ఎం లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది వాళ్ళు లైఫ్ పైన ఇంకా ఐ టీ మనకు రాదు అని ఫిక్స్ అయిపోయి ఊర్లో టీచర్ గా అలా చేసుకుంటున్నారండి మా ఫ్రెండ్ అలా చేసుకుంటే ఒకటి ఒకరు వాళ్ళ రిలేటివ్ ఎవరో టే రెఫరల్ పెట్టుకొని కాగ్నిజెంట్ లో ట్రైనింగ్ కెళ్ళాడు ఆడ మంచి పర్ఫార్మ్ చేసి
ఊ
వెళ్ళాడండి
ఊ బట్ ఇది ఇంతకు ముందు మీరు ఏదో చెప్తిరి కదా హబ్బాళ్ళ్ దగ్గర ఏదో ఆ దాంట్లో ఫినాన్స్ ది ఉంటే చూడండి
ఆ అవునండి టొంటీ కే బేసిక్ సాలరీ అండి సిక్స్ మంత్స్
శాలరీ గురించి పక్కన పెట్టి డొమాన్ ఫినాన్స్ మీద అయితే చూడండి పక్కా పదివేలు ఉన్నా చాలు నే వచ్చేత్త నా డొంమైన్ ముఖ్యం ఆ టార్గెట్స్ ఆ సేల్స్ మార్కెటింగ్ దానికి కాకొకుండా ఇట్లా ఫినాన్స్ మీద అయితే చూడండి హలో మీ మాటలు వినపడ్డం లేదు ఉన్నారా పోయినార హలో హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ అలో పన్లు ఉంటే పన్లు ఉన్నాయని చెప్పచ్చుగ ఎందుకు నేను ఇట్లా చేస్తున్న అలో సభకు నమస్కారం అందరూ ఆహ్వానితులే ఈ కాల్కి